హలో
హలో
ఆ ఎక్కడున్నావు
నేను హైదరాబాద్ లో అన్నా
ఒకటి హైదరాబాద్ లో ఫేమస్ స్పార్స్ గానీ ఫేమస్ ఆ విషయాలు గాని ఏమైనా ఉంటే నాకు కొంచెం చెప్తావా వినాలనుకుంటున్నా నీ వండి
మనకు హైదరాబాద్లో వచ్చేసి మనకు మెయిన్గా పబ్లిక్ ఏరియా వచ్చేసి మనకు చార్మినార్ ఉంటది మెయిన్గా అక్కడ ఈవినింగ్ టైమ్స్ చాలా మంది వస్తూ ఉంటారు అండ్ దాని పక్కనే ట్యాంక్ బంగ్డ్ కూడా ఉంటుంది సో అక్కడ కూడా చాలా మంది వస్తూ ఉంటారు మనకు అలాగే గోల్కొండ సో ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో అందరూ అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు
ఆ ఈ ఈ చెప్ చెప్పిన వాటిలో మీకు ఏది బాగా నచ్చింది
బాగా నచ్చింది అంటే నేనైతే చార్మినార్కి వెళ్ళాను చాలా సార్లు అది చాలా బాగుంటది నైట్ టలో విత్ కలర్ఫుల్ లైట్స్ సో నాకు అది చాలా బాగా నచ్చింది
ట్యాంక్ బండ్ అంటే ఏది ఇది మూసి ము మూసి నదికి కట్టిన అక్కడ దగ బుద్ధ విహారం ఉండేదా అదేనా
ఆ అదే సో దాన్నే హైట్ ట్యాంక్ బండ్ అంటారు హుస్సేన్ సాగర అదే అదే అదే మనకు ట్యాంక్ బండ్ అంటారు దాన్ని
ఆ అక్కడ కూడా ఈవినింగ్ టైమ్ బాగానే ఉంటుందా జిగేల్ మనెల్
మొత్తం స్ట్రీట్ కారేస్ క శస్త ఫుల్ల రాష్ట్ర తో మంచి వెదర్ తో చాలా బాగుంటుంది ఆ ప్లేస్
మ్మ్
వాళ్ళని ఏంట
గోల్కొండ కూడా విజిట్ చేసారా
చెయ్యాలి అనుకున్నాము కానీ అది చాలా లాంగ్ అవుతది అండ్ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉండది కాస్త లాంగ్ ఉంటది అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు కానీ వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఈ హాలిడేస్ లో ఏమన్నా హాలిడేస్ వస్తే సో ఇక వెళ్ళాలి మెల్లగా
ఆ అయితే ఇంతకు ముందు ఇగ మన సి ఎం ఇంతకు ముందు ఎవరు ఉండే అంటే టే కే సీ ఆర్ ఉండే కదా ఆయన అబ్జా ఆ ఫ్లాగ్ హోస్టింగ్ అక్కడే చేసేది గోల్కొండలో అయితే గోల్కొండ ప్రత్యేకత్ ఏంటంటే అది ఎంట్రీలో వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితే అక్కడ పైన వినబడుతుందట నిజమేనా విన్నారా ఈ విషయం మీకు తెలుసా
జస్ట్ విన్నాను ఇక స్పెసిఫిక్గా నేను అక్కడికి వెళ్ళి టెస్టింగ్ ఏం చేయలేదు కాబట్టి అంత క్లారిటీ లేదు జస్ట్ వినడం అయితే విన్నాను. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటు టుంది అని చెప్పేసి విన్నాను ఆ స్ట్రక్చర్ డిజైన్ చే డిజైన్ చేశారు దాన్ని అట్లా బిల్డ్ చేశారని చెప్పేసి
మొత్తం అది కొండనే కొండ గుట్టని రాలని ఆధారంగా చేసుకొని కట్టుటికుడు అప్పట్లో ఆ నవాబుల కాలంలో గోల్కొండ ఆ ఏలినోలుు ముస్లిం రాజులే కదా అప్పట్లా అయితే వాళ్ళు ఆ గు డనే అట్లా మల్చిండ అనమాట కోటగా మల్చిండ అనమాట దానికి అనేక ద్వారాలు ఉంటాయి. లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి రాజులకు రాణిలకు ఇలాంటివి విన్నాం మనం అయితే మీరు చూశారని అడిగాను చూలేదు కదా ఎప్పుడైనా పో చూసి మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పండి
ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దాన్ని ఒకసారి మేము విజిట్ చేస్తాము ఒక ఓ టూ డేస్ తర్వాత మనకు ఉగాది పండగ హాలిడే ఉంది సో ఆ రోజు వీలైతే మేము వెళ్ళడానికి ట్రై చేస్తాము వెళ్ళక్ కా మనము మళ్ళీ దాని ఓర్రయించి డిస్కస్ చేయచ్చు
అవును పెద్ద ఆ అంటే ప అది పెద్ద పట్నం గాదా ఆ అంత అంత పెద్ద పట్నంలో పూరిళ్లు ఎప్పుడైనా మీరు చూసారా. గుడిసెలు పూరిళ్లు అంత పెద్ద నగరంలో మీకు కనబడిందా ఇప్పటివరకు ఒక్కటన్నా అన్ని నమ్మ నగరంలో
ఉంటాయి. కొన్ని ఏరియాస్ ఉంటాయి. స్లమ్ ఏరియాస్ లా చిన్న చిన్న ఉం ఉంటాయి కొన్ని ఏరియాస్ కి అట్ వున్నాయ్ ఉంటాయి ఏ ఎక్కువ శాతం బిల్డింగ్స్ ఉంటాయి. కానీ చాలా అంటే చాలా తక్కువ మట్టుకి చిన్న చిన్న గుడిసెలు ఆర్ చిన్న బిల్డింగ్స్ చిన్నయి అంటే చిన్నయి ఓకే అలాంటివి చిన్న చిన్నగా అక్కడక్కడ ఉంటాయి. అండ్ కొన్ని ఏరియాస్ కూడా మొత్తాన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి. సో అందులో మొత్తం ఆ ఏరియా అంతా అలాగే చిన్న గుడిషతో అలాగే ఉంటుంది.
ఆహా మొత్తానికి ఆ అది ఆ వు ఆ మహానగరము దేనికి ప్రసిద్ధి ఎక్కువగా దేనికి ఫేమస్ ఎక్ క్కువగా లేకపోతే కొనున్నాయ చెప్ కోవడానికి ఫలానా ఫలానా విషయంలో అని
ఇగ అలా చూసుకున్నటయితే మనకు మెయిన్ గా మనకి ఇది మెయిన్ సిటీ అవుతది. ఓవరాల్ స్టేట్ కి సో ఒకప్పుడు రాజుల కాలంలో చూస్ ఇప్పుడున్న ఇది దేన్ దేనికంటే ఒక సపరేట్ స్టేట్ లగా గుర్తించారు సో మెయిన్ ఇది ఓవర్ త అన్ని అన్ని ప్లేసెస్ నుంచేళ్ళి ఇది ఒక జంక్షన్ లా మనకు ఏర్పడుతుంది. ఇదే ది మెయిన్ బేస్మెంట్ లాగ సో అందుకని చెప్ ఏషి కొంచెం కాస్త ఫేమస్ ఎక్కడెక్కడ నుంచోల్లో ఓవరల్ ఇండియాలో ఎక్కడెక్కడ నుంచో పీపుల్స్ అందరు వచ్చి జాబ్ పర్పస్ అయినా దేని పర్పస్ అయినా ప్రతి స్టేట్ నుంచి ఒక పర్సన్ అయినా ఉంటాడు. ఈ హైదరాబాద్ లో
హ అంటే అది టూరిస్ట్ ఆ స్పాట్ అన్నమాట అందరు వోస్తారు.
ఆ టూరిస్ట్ లాగైనా టూషి టూరిస్ట్ లాగైనా ఆ జాబ్ పర్పస్ అయినా దేనికైనా ఇగ హైదరాబాద్ అన్ని అలా అందుబాటులో ఉంటాయని చెప్పేసి అందరికి ఇక్కడికి వస్తూ ఉంటారు.
ఆహ ఏమి లేదు ఒకవేళ నేను కూడా వస్తే ఆ ఇందాక మీరు చెప్పిన ఆ స్పాట్ ఏవైతే ఉంటాయో దర్శనీయ స్థలాలు చూడదగిన ప్రదేశాలు అవి నేను కూడా చూస్తే బాగుంటదేమన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నా అన్నమాట ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. అక్కడ కదా ఫార్మా కంపెనీలు బాగానే ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తే ఉపాయం దొరుకుతుంది అనుకుంటా
అవును ఇక్కడ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరైనా ఎవరైనా ఆల్మోస్ట్ ఫ ఫ్యాక్టరీలోనే వర్క్ చేస్తారు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ మనకు ముఖ్యంగా గండి మైసమ్మ దాటిన తర్వాత చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు అందులోనే వర్క్ చేస్తూ ఉంటారు
వా
అందరు నైట్ టైమ్ డ్యూటీస్ పార్ట్ టైమ్ డ్యూటీస్ అందరూ అదే ఫ్యాక్టరీలో చేస్తూ ఉంటారు ఇక్కడ
ఉ హైదరాబాద్ లో ఆ హఫషిగూడ అని ఒకటి ఉ ఉంటది అక్కడ మన ఆ ఆఫ్రికా నుంచి వచ్చిన మనుషులు ఉంటారు
అని ఇంతవరకు అయితే చూడలేదు
ఇంతకు ముందు మేము ఇంతకు ముందు ముందు ఒక పెద్ద ఆయన దగ్గర మేము పని చేసాం ఆయన అక్కడే ఉ ఉంటుండేనట అందుకే ఆ ఊరు దేనికి ఫేమస్ అ అంటే ఫేమస్ అంటే అందరు ఎంప్లాయీస్ ఉంటారు కానీ ఎక్కువగా ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ళే ఉంటారుని చెప్ప చెప్పారు అందుకే నేను ఈ విషయం మీకు చెప్తున్నాను
నేను చాలా సార్లు హబ్సీ గూడ కయితే వెళ్ళలేదు జస్ట్ అట్లా రోడ్ మీద పారయను కానీ పక్కనే నేను తార్నాకాలు స్టే చేశాను నిన్న ఇంతే ఇంటర్న్షిప్ అక్కడే కంప్లీట్ చేశాను
ఉమ్ అక్కడ ఎట్లా ఉంటది అట్మాస్ఫియర్ బాగానే ఉంటదా
బానే ఉంటది మనకు కొన్ని మాత్రమే హాస్టల్స్ ఉంటాయి కానీ మిగతాదంతా బాగానే ఉంటది అట్మాస్ఫియర్ అక్కడక్కడ ఒక కాంప్లెక్స్ ఉంట అందులోనే ఒక ఫ ఫిఫ్టీ సిక్స్టీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి సో అందులోనే మనం ఇంటర్న్షిప్స్ గానీ ఇలాంటి బుక్స్ గాని అన్నిీ అది ఒక్కటి కాంప్లెక్స్ లో ఉంటాయి సో నేను కూడా నా ఇంటర్న్షిప్ అ అక్కడే కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయర్
ఆ
అవునా
సో మొత్తానికై తే మన మహానగరం గురించి బాగా చెప్పారు మీరు ఏమైనా మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా అక్కడ ఫలానా కాలేజ్ బాగుంది అని చెప్పడానికి ఉంటారు కదా మీరు పేరు చెప్పకపోయినా పర్లేదు కాని ఉన్నాయా
ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి చాలా కాలేజెస్ ఉన్నాయి నియర్లీ హైదరాబాద్ లోనే ఒక టెన్ ఫిఫ్టీన్ కాలేజస్ ఉంటాయి టాప్ ట్వన్ టిలో చాలా మంచి మంచి కాలేజెస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ లో అయితే,
ఆ మీరు హైదరాబాద్ గురించి చెప్పారు కానీ మీది ఆ ఊరు కాదు కదా
కాదు నేను ఇక్కడ స్టడీ పర్పస్ కోసం వచ్చాను మాది నెటివ్ ప్లేస్ వచ్చేసి వేరే ప్లేసేస్ అందుకని చెప్పేసి జస్ట్ ఇక్కడ స్టడీ పర్పస్ ఒక హాస్టల్ తీసుకొని ఇక్కడే చదువుతను అవునవును చదువుకోవడానికే వచ్చాను
మీ కాలేజ్ కూడా టాప్ మోస్ట్ కాలేజీ లో ఉన్నట్టేనా, లేకపోతే ఊరికే ఉట్టి కాలేజా?
మా కాలేజ్ టాప్ కాలేజ్ చాలా మంచి కాలేజి టాప్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది స్కూల్ లాగా
అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ చేస్తూ మనం ఇన్ టైం మనకు కాలేజ్ నడుస్తుంది
ఉమ్ ఇప్పుడు ఇది ఎండాకాలం కదా మొత్తం ఆ ఊరంతా ఆ నగరం అంతా ఎట్లా కొంచం వేడి వేడిగా ఉన్నదా చ చల్లగా అనిపిస్తుందా మరి
చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది మనకు హైదరాబాద్ ఓచ్చేసి మధ్యాహ్నం టైంలో బయటకి వస్తే మనం కళ్ళ తిరిగి పడిపోతాం. జస్ట్ ఇవ్వవాల ఒకటే రోజు కాస్త చల్ల చల్లగా ఉంది మిగతా అన్ని రోజులు చాలా వేడిగా ఉంటుంది
సరే బాబు మీరు జాగ్రత్తగా ఉండండి వేడి వాతావరణంలో తిరగకుండా కొంచెం జాగ్రతలు తీసుకుంటూ మీ పని మీరు చూసుకోండి సరేనా, బాగా మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ